హలో
వినిపిస్తాంద నా వాయిస్ నీటిగా
లో
నా వాయిస్ నీటి గినిపిస్తాందా మీకి
క్యాటి లేదు
అవునా నాది ఫోనే ప్రాబ్లం అనుకుంటాలే మామూల్ కాల్స్ బానే వినిపిస్తాయి గాని ఈ కాల్స్ సరిగా వినపడు
మేబీ స్పీకర్ ఏమన్ లోపలేద ఏంటది ఇసర్ నార్గా విస్ తిన్నప్పుడు స్పీకర్ కొంచెం ఏమన్నా ఇదయితే ఊమ్మ్ హ్ ఏం జేత్తవ్ ఏం లే వాడు స్కూల్ వోరా అంటే నేన్ పోన్ పొనుకుంటానన పొనుకోబెట్టినానంతే
అవునా మేలే బర్డ్స్
యూనిఫార్మ్ ఉన్లేదా ఆయమ్మవి
అవున
ఆ ఉర్కట్ట సూడు సూడు రగు కప్కోని పనుకుంట
హు హు హు
ఆ ఇంగ్ ఐయాం యూనిఫామ్ ఉండలేదు యూనిఫామ్ ఉండేస్తే ఇం బట్టలు ఉంటె కొన్ని
అవునా
ఇమ్మ్మ్ ఘ బా ఓచ్చిందా బిర్యానీ
అహ ల్యా కొంచెం అదే మరీ నేన్ ఎక్స్పెక్ట్ జేసినంత కాకపోయినా పర్లేదు ఒక సెవెంటీ పర్సెంట్ రీచ్ అయినా
ఊహు
ఆదె చూద్దాం ఉండు సరే అని ట్రై చేశాను కొంచెం కార్ ము పొడి తక్కువే తక్కువ వేసినా అయినా కూడా కొందుకు కారం అనిపిస్తాంది కొంచెం
ఆహా పచ్చిమిరకాయలు వేసినవేమో మళ్ళీ
ఆహ ఊకే రెండేశానంతే రవికేమో న చ్చింది బాగానే ఉందంట ఆయనకి నచ్చకపోవచ్చు
ఊహు హు హు
ఆడు కా
ఆహా ఆఫీస్ నుండి వచ్చి రెడీ అయి పోయినాడా
ఆ ఇప్పుడు రెడీ లేదు వచ్చినప్పుడు నుంచి ఆఫీస్ పని చేసుకుంటుండే
ఊ
ఏదో అర్జెంట్ కాల్ వస్తే గబ గబ స్నానం చేసి ఎల్లిపోయ క్యారిర్ తీసుకొని
ఊహు
మీటింగ్ ఉందంట అనంతపూర్ ఊరి కే వెళ్తున్నాడు
అనంతపూర్లోనా
హ ఆమె చిన్నమ్మని వదిలేసి పోతాడుంటా
ఊమ్
పోమ్మ తల్లి హ పిలోడు ఎంత దూరం ఉంటే నాకు అంత ప్రశాంతంగా అనిపిస్తది ఓక అంటే ఆ స్ట్రైట్గా బాగపోతాను బ్రేక్ సరిగ్ కరెక్ట్ చేస్తాను టర్నింగ్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతున్నా
ఉహ
అందులో రవీ బరువుంటాడా ఇలా కొత్తగా నేర్చుకునే వోళ్ళకి బరువు అనిపించినప్పుడు కొంచెం ఇబ్బందే కదా
హ్మ్
అదే ప్రాబ్లం ఉంది నిన్నయితే ఈ పిల్లల్ని కూడా ఎక్కించుకొని పోయినాము
అవునులే
అంటే అట్లా రౌండ్ వేసుక వచ్చినాం రింగ్ రోడ్ రౌండ్ వేసినాం
ఆహ
తెలుస్తది కదా ఏ మాత్రం అని ఇంకొక టూ త్రీ డేస్ కొతే వచ్చేస్తది
ఊ
ఇప్పుడు పిల్లోలకి ఏమి ఇబ్బంది కనపడలేదు గానీ బుక్స్ ఇచ్చినించి ఇబ్బందనిపిస్తాది అంత లోపల నేర్చేసుకుంటే బెటర్ అని
ఉ బుక్స్ ఇస్తేనే
అందులో చిన్న పిల్లలకి పాపం నైన్ క వీళ్ళకి ఎయిట్ థర్టీ కి అబాబకి నైన్ కి ఆయన అందరూ నైన్ థర్టీ టెన్ కట్ల వస్తారన్నారంట మాయమ్మ చూతే వీళ్ళతో పాటు పోల్డి ఉంది కదా
ఊర్లల్ల కూర్చుంటది పిల్లా అంట్లే
అవును
కొంచెం లేటుగా అయితే దానికి కూడా ప్రశాంతంగా ఉంటది
లే దు మధ్యాహ్నం తీసుకొస్తాం కదా అట్ల పొద్న్ననే తొందర పోయేదే మేలు అనుకో నాకు స్కూటీ కుంటేను సపరేట్ పోవచ్చు బుక్స్ అన్ని పెట్టుకుని అట్లా ఆలోచిస్తున్నాను పాపం ఇబ్బంది పడిపోతున్నారు
అవును అవున్లే
ఉ ఇంకా ఏం చేస్తున్నారు?
ఏం లేదక్క ఊర్కే ఉన్నా. అయినా టమోట రేస్ కావాలంటే చపాతినో బీట్రూట్ చేసింటే అయిపోత మళ్ళ అన్నం చేసి టమాట రైస్ కట్టి పంపించిన
అంతకోసెప్ ల అన్ని చేసినావా? ఉ దేదబ్బ అంత కొద్ది టైంలో లో రెడీ చేసి అవి చేసి బా బంపిచినావే.
ఆ అయ్యో యాడ వడి ఆయన్ పోతేనే నాకు ఒక అర్ధ గంట సేపు ఒంట్రూమ్ లోనే పడుతది. అన్ను ఎత్తి పెట్టేటోటిది పడుతది మళ్ళీ క్లీన్ చేసేది కాదు. అ దబా దబా దబా పీకేస్ కోయింటాన టైమ్ అయితదని ఇంకా ఆమ్ బోయిందనుకో అర్ధగంట సేపు నాకు అన్ని ఎత్తి పెట్టేవే సరిపోతాయి కడిగేవి కాదని. ఆ అదేగితే సాల్ రా అనుకుంట
అవునవును ఈ ఫోన్ రిపేర్ చేస్ న్నారు గానీ ఇదేందో బ్లరర్ అవుతుంది ఫోన్
ఉ ఆ స్పీకరు కొంచం చూడ్ చెక్ చేపిరి
స్పీకర్ అనే కాదు ను మామూల్ నార్మల్ దేసారు. ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారంట గొర్రెల గ్లాసు ను ది స్క్రీన్ మార్చ్ నారు అది అంత క్వాలిటీది కాదు మూడు వేలుదన్ అయితే మంచిది అంట ఇది యావరేజ్ దే
ఇంగ ఎందు కో కొత్తది తీస్ కుందాం అనుకున్న ఆ కొత్తది తీసుకుంటవు అది యాడ
అదే ఇది జస్ట్ ఫొటోస్ అన్ని ఉన్నయి పిల్లలు అన్నీ అట్ల రిపేర్ చేయిస్తి.
ఆ
అదిత్త వాళ్కి ఇది వత్తుకే కాదు పైన ఎత్తి పెట్టుకుంటా.
ఎట్ల కొత్తది ధీసుకుంటవు ఉ
ఫోన్
అవును మల్ మెయిన్ అదే ఫోన్ తగ్గియల్లా ఆహా మేము అస్సలు ఇచ్చలేదు చూస్తావా కొంసేప్ టీవీ చూడు లేకపోతే పన్కొ పో ఉండట వాల్ నాయన తిట్టేస్తాడు ఫోన్లు ఇచ్చేలేదు. పోతే వేలు వేలు పెట్టాలక్క ఇంగ పోన్లే రీపేర్లొస్తాయి ఒకసారి రీపేరోచినాయంటే ఇంగ అంతే దొబ్బుతాయి అవి.
అవును ఆ పిల్ల తెల్స మొన్నా వాళ్లిద్దరూ గొడవ పడుతున్నారు విల్ నాయన ఏదో అన్నాడనీ అట టక్కని ఇసిరింది తెల్సా అసలు బ ఎంత కోపం బలే కోపము ఆ పిల్లకి చూసేకి అట్లుంటుంది. నేన్ మాట్లాడును పోండి. నాకేం మీరోద్దు పోండి. అని అలుగుతుంది ఏమన్న అంటే ఎంత బెదిరింపో
అంతే ఆడ పిల్లలే బెదిరిచము మోక్ష కూడ అంతే బెదిరి ఏం బెదరిస్ తదండి వేదం లే ఎదన్ చెప్తే గీన ఉ ఊ సర్ లెమ్మా సర్లేమ్మ కరేమ్మ అంటడు ఆయమ్మ ఏంలా పో ఎం చేస్తవ్ పో డాడిక్ చెప్తన్ పో ఏం నీకీ అయమ్మో అంతే ఊ ఈడు ఏదన్ చెప్తే ఇంటడు అర్థం చేస్ టడు ఆ పిల్ల అట్లు కాదు అంతే ఎదురు అది
అవునవును బుజ్జిగ్ గు గోల్డ్ తెచ్చినా రంటా
ఊ తెచ్చినారమ్మంటే డైమైండు
డై మైండ్ ద్యా
ఊ
ఏం ద్ఆరున్నర లక్ష కే డైమైండ్ స్ వచ్చిం ద్యా
ఆరున్నార గాదు ఎనిమిది
ఎనిమిది లక్షల కింద కారున్నారండ్లే ఉషాక్కనిందంటా
ఆరున్నర న్య
హ్ము
ఎవ్వరో నాఫోటో పెట్నారూ ఎనిమిదొస్థాంటే ఇట్లిచ్చినారు బుజ్జీకి అని ఎవరో నా ఫోటో పెట్నారు మనోళ్లే ఎవరో డై మైండ్ నెక్లెస్సో సెట్ డై బైడ్ నెక్లెస్ అక్క ఆ నెక్లెస్సుకమ్మలు అట్ల కమ్ముల్ అట్లె సెట్టు
ఉస్ఓకే
కమ్ములు నెక్లెస్ సెట్ సెట్ అట్లే
ఇబ్బుడు గోల్డ్ తగ్గుతాంది చూడండి ఒకవేలా ఛాన్స్ ఉంటే తీసుకోండి అబ్బా మీరు
ఊఇప్పుడుంతా తేనేం పంట వచ్చి నప్పుడే
ఏదో పోతాంది అంట కదా మీదిల్యాండ్ వాటర్ ప్లాంట్ కేం
ఏ పో పోతాది గానీ ఇంగఅది లేట్ అయితే ఇంగా వన్ మంత్ వన్ అండ్ హఫ్ మంత్ లేట్ అయితే అది అది ఇంగా గ్యారెంటీ టీ గ్యారెంటె మిఅయింది కానీఇంగా లేట్ ప్రాసెస్ర్ అది టి ఒగ సంవత్సరం నుంచి తొడ్లాడుతుంటే దానికి ఇప్పుడుత వచ్చింది
ఉన్నా
హ్ము
ఎం తపోతుంది మీది ల్యాండ్ ఆడా
ఎంత నాలభై సెంట్లం ట
అయితే తక్కువ అమ్ ఉంటాయి కదా ఇబ్బుడు రేట్ ఎక్కువ ఉన్నాయంట గదా ల్యాండు
అమ్మ ఇక్కడ గాదు అక్క అక్క డెనక పక్క మా తోట్లున్నాయే మా తోట్ల దగ్గర
అది వాళ్ళకి ఇంక పూర్తి వాళ్ళకేనా మళ్ళీ మనకే ఉంటుంది జస్టు బా అన్న అట్లా
లేదు పూర్తి వాళ్ళకి ఏది ఫిల్టర్ వాటర్ వేస్తారంట వాళ్ళు ఫిల్టర్ ట్యాంక్ మొదల ఉప్ పెద్ద పెద్ ఆట్యాంక్ ఉంటాయి కదా ఆ ట్యాంకులు ఫిడ్జ్ జేస్తారంట మూడా ఆడా అందుకి ఎనుకాకుది మా ద్ ముగ్గురు తలిపి ఒకటున్నా రెకరా ఆముగ్గురిది కలిపి ఒక టిన్నా రెకరా వాళ్ళు గోల్లోల్లు వచ్చేసి వాళ్ళు దెక్కు పోతాది వాళ్ళ కిన్నా కొంచెం తక్కువ మాది మా కిన్నా కొంచెం తక్కువ మీ ఎన కక్కోల్ల ది త
అం మొ
ఏదో పోయి అదేం పంట పెట్టుకునేకి రాదు అమ్ ఆ
ఒడి బిమూపెట్ట బోతాదంటఅనుషా వచ్చింది అంటి
ఆ వచ్చిం న్య పొద్దున్న వాళ్ళమ్మ వచ్చిం డ్యా కర్జికాయలు చేసేకి రానిరాండని మా యత్త ను పంపిచ్చినానంటి
పోయిందా
ఆ పోయింది సాట్ సండే పెడుత్ తాను ఆదివారం పెడతాను కజ్జికాయ్ చేయాల రాండి అని ఊ అవును వొంపేస్త
అవునబ్బా నేను కారం చుట్లు కజ్జి కాయలు చేసి పెట్టాలి మే పాపం ఈ పిల్లోల్ కి స్కూల్ కి రోజు కురుకురేలవి పంపిస్తుంటా అవి తిడుతున్నాడు
ఊ బా దింటరా కర్జికాయలు
నాక్ తెలీదు ఆ పిల్ల తింటుందని మొన్న మా ఊరి పోయినపుడు మా అత్తేసి పంపించింటే అయిపోయే దాకా దాని మీదే పడి తినేసింది తెల్సా ఆ పిల్ల
ఉ
బా తినింది నాకు తెలీదు అ పిల్లా తింటుందని
మల్ చెయ్ ఇప్పుడు చలికాలం కట్టి బాగా చానా రోజులు నిలువ కూడా ఉంటాయి ఎండలకాలం అయితే కట్టుకొస్తాయంటారు
అ
ఇప్పుడు సలికాలం కట్టి బాగా సరిపోతాయి
అవునవును
ఎండలకాలం మైతే కొంచెం కటుకొస్తాయి టేస్ట్ ఉండవ్ అంటది ఈ ఇప్పుడు ఈ క్లైమేట్ కి మేలులే ఏ ద పొచ్చు.. ఊ
అదే సావ్ ఎప్పుడన్నా మా చెల్లెలు రమ్మని పిలుద్దాము అనుకుంటున్నా ఎప్పుడు వస్తది ఆ పిల్లకి హాలిడే వత్తే వాళ్ళత్త రమ్మంటుంది ఊరికి పెద్ద తల నొప్పి
ఊ
అ
మన్రా వచ్చిందా కిందక
వస్తాదంట ఇంకా రాలేదు మా ఆయన నా ఫోన్ కాలర్ టోన్ నచ్చలేదంట ఏందమ్మా మార్సమ్మ అంట నిన్న
ఆహా రింగా సా
అది ఎప్పుడో పెట్టినానన్న తర్వాత దాన్ని మర్చిపోయినాను అని జెప్తి
ఊ ఆయప్ప అన్ని చెప్తాడులె ఆయప్ప ఏం అమ్మమ్మ
అవునవును మొన్న నువ్వు చూడలేదు క ఉండు బాయ్
ఉమ్ బై